హలో
వినిపిస్తుందా అండీ
ఆ వినిపిస్తుంది
తిన్నారా అండి
తిన్నాము అండీ మీరు తిన్నారా
ఆ తిన్నామ్ అండీ
ఏం చేస్తున్నారు.
ఏం చేయలేదండి కాలేజ్ పోయి వచ్చాను ఊరికే ఖాళీగానే ఉన్నా
హ్మ్
మీ డైలీ రోటీన్
డైలీ రొటీన్ ఏం లేదండి కాలేజ్కి వెళ్ళడం ఇంక అప్పుడప్పుడు మధ్యలో ఏమన్నా క్లాసులు జరగకపోతే క్లాసులో తప్పించుకొని వచ్చి హాస్టల్లో ఉండడం
కొంచెమనే సిగ్గుండాలి
అంతే లేదండి మాకు ప్చ్ హస్టల్ కాలేజ్ పక్క పక్కనే క్లాసెస్ జరగావండి ఒక్కసారి మనమే చదువుకోవాలి అందుకనే అంతేయండి
ఏం చేస్తుంటారు
చదువుకుంటుంటామండి స్టూడెంట్
ఏం తిన్నారు
మేము పప్పు అన్నాం పొటాటో ఫ్రై, ఎగ్ ఫ్రై మీవండి హలో
నేను పప్పే
ఎలా చేస్తారండి పప్పు
ఎలా చేస్తారు ఒక కుక్కర్ తీసుకో కుక్కర్ లో కంది బ్యాళ్ళు, పచ్చిమిర్చి, టమోటా,
హ్మ్
ఆయిల్ వాట్ వాటర్ అన్ని వేసి మూత పెట్టేసి, ఒక ఫైవ్ ఇసీల్ పెట్టేసి తర్వాత ఇది బాగా ఏం చేసుకుని తర్వాత వేసేసుకుంటే అయిపాయ
ఫాస్ట్ గా చెప్పేస్తున్నారండి ఎం అర్ధం కావడం లేదు కొంచెం స్లోగా చెపరా
వేరే రెసి అదేం పెద్ద రెసిపీ ఏం కాదు కాదులేండి
సరేలే చికెన్ చేయడంమన్నా చెప్పండి
చికెన్ ఫస్ట్ తెచ్చేసుకొని వాష్ చేసుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ కట్ చేసి వేసేసుకొని బాగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ వేసుకోవాలి ఆ తర్వాత మసాల మసాల వేసుకోవాలి మసాలాలు ఏమేస్తారంటే వెల్లుల్లి కారం కొబ్బరి
ఆ
ఉప్పు ఆ అవి దాల్చిన చెక్క అవిని వేసుకొని మిక్స్ అదది లవంగము మెయ్యి అద వేస్త మిక్సీ పట్టేసి ఆ చికెన్ బాగా మగ్గిన్ తర్వాత దీన్ దాంట్లో పోసేసినాం అనుకో బాగా ఉడగబెట్టి తర్వాత దించెస్ కూడమ ఇంతే
కదా
చికెన్ వేస్ తింగ
చెప్పలేదండి చికెన్ వయడం
చె అయ్యే చెప్పానండి
చాలా ఫాస్ట్గా మాటలు వేస్తున్నారుారంండి అత్తమావపో ఉడా
ఏ బస్ చేయదండి
మూవీస్ మీ బా చూస్తారా
చాలా బాగా చూస్తాం మూవీస్
అంటే రీసెంట్గా ఏం చూశారు
ఆ తండెల్ ము
పోయం ఎప్పుడో వచ్చంది కదండి అది
అంతేే చూడ తండెల్ మూవీ చూసా అంటే మనాశయ విజ్ఞప్తి మన మన శం కరవర ప్రసాద్
మ్
దట్టు నాకు సాంగ్స్ అంటే వినడం అంటే చాలా ఇష్టం అండి ఓ పాట పాడండి
మీరు పాడండి మీరే ఇష్టంమంటున్నారు కదా
ఇష్టవా నా పాడితే దరిద్రంగా ఉం
పర్లేదండి ఒకసారి పాడండి వింటాను
ఇయ్యో వద్దులేండి
పర్లేదు పాడండి పాడండి మరి పాడండి ప్లీజ్ అండి
అదీ
ఆడండి సరే
మీరు జాతరలకేళ్ళారా ఎప్పుడైనా
లేదండి ఆ వెళ్ళామండి
బాగుంటది కదా జాతరలో
నండి
మగ్గవాజీలు ఆ నీ వెళ్ళాను కాబ ట్టేకదండి అడిగేది
ఓకే
అే గాజులు కమ్మలు విత్ లో కాస్ట్
హు
ఆ దేవుడు దర్శనం
అక్కన్నే లో కాస్ట్ కద హై కాస్ట్ ఉంటాదండి జా హలో
మా సైడ్ లో కాస్ట్ అండి ఇంకేమండి ఏం చేస్తుంటారు
ఏం చేతదండి
మీరేమన్నా టూరిస్ట్ ప్లేసెస్ వెళ్ళిన ర విజిట్ చేశారా విచ్ ప్లేస్ అండి
కపిల్ తీర్థం ఆ తిరుపతి ఇస్కాాన్ టెంపుల్
హుమ్
ఇంకా అండి హా
అవునా
ఇక్కడ అంటే సత్యసాయి డిస్టిక్ వచ్చి ఈ మ్యూజియం ఇస్టోార్ సిటీస్ ఆ స్టార్ సిటీ
మ్
అటు మ్యూజిమ్
అది ఫేమస్ అంట కదం డి
అవును చాల ఫేమస్ అండి స్టార్ సిటీ అ సూపర్గ ఉంటదండీ అంటే అంకా మల్ల మా అక్కడ రూమ్లో ఉన్నట్టు అనిపిదండి మనమే స్పేస్లో ఉన్నట్టు అనిపిస్తుంది అలా ఉంటదండి
హ్మ్
చెప్పు ఇంకా ఏంటి
ఫుడ్డు బా తింటారా
ఆ తింటామండి
హ్మ్ ఏమేమ్ తింటారు వెజ్ ఆర్ నాన్ వెజ్
బోత్ ఆర్ మీ రెండు కలిపి తింటా
రెండు కలిపి తింటే బాగోదండి
అయ్యో అంటీ రెండు తింటామ్ ఆంటీ అంటే వెజ్జే తింటాం నాన్ వెజ్జే తింటామండి చికెన్ మటన్ ఫిష్ ఆల్
మీరేమైనా వర్క్ చేస్తున్నారా
మేము వర్క్ చేయట్లేదండి స్టూడెంట్ అండి మేము
ఉమ్ ఔ అండి
మీకు అండి
మేం బోత్ స్టూడెట్ టర్ వర్కర్
ఏమన్నా గేమ్స్ ఆట్లాడతారా మీరు
బాగా ఆడుతానండి షటిలు ఫుడ్ బాలు వాలీబాలు కబడ్డ్ డ్డీ ఖోఖో లాంగ్ జంప్ ఆ డిస్టిక్ ప్లేయర్ ఫుట్బాల్ ఫుట్బాల్
కంగ్రాట్స్ సూపర్ అవునండి అండి
గి షెటిల్ రన్సు షటిల్ ఫుట్బాల్ చెస్సు కబోర్డ్ ఇది ఇది ఆడతారు చూడు కాయిన్స్ తో ఆడతారు చూడు ఏంటది కబోర్డ్ అదేం మర్చిపోయినాను ఆ క్యార క్యారం బోర్డ్స్ ఆ ఇండోర్ గేమ్స్ వచ్చేసి క్యారం బోర్డ్స్ చెస్సు చెస్సు అంటే భలే ఇష్టం నాక కానీ మా ఇంట్లో వాళ్ళు మాత్రం నా
మీరు తీసుకోండండి
బట్ ప్రోబ్లమ్ ఈస్ మనీ కదన్
ఓకే అండి ఓకే మీరు స్టోరీస్ అలా ఏమైనా చదువుతారా
షివ స్టోరీస్ తప్ప మనకేవీ ఇష్టం ఉండవండి
ఇల్లన్ తే అంతా నమ్మకమా అంటే అంత భక్తే
శివయి ఈస్ ఆల్వే ఆల్వేస్ అంతే
మరి శ్రీకాళహస్తికెళ్నారా అండి
ఆ వెళ్ళకోకుండుంటానా
ఉమ్ బావుంటాది తెలుసా మీరూ ఒకసారి విజిట్ చేయండి శ్రీకాళహస్తి ఇది జలగంగ గణప పతి సూపర్ ఉంటాడు కింద లోపల గర్భగుళ్ళల్లో ఉన్నట్టుంటాడు
అక్కడ రాహుకేతు పూజలు జరిపిస్తారు ఫారినర్స్ కూడ వచ్చి చేయిచ్చుకుంటారంటే ఇంక చూసుకోండి బికాజ్ ఆఫ్ పవర్ఫుల్ గార్డ్
అరుణాచలం అండి
ఆ చెప్పేదినండి అక్కడ టూ స్టోరీస్ జరిగే తెలుసా
ఏం జరిగాయండి
ఇది వచ్చి ఒకటి కన్నప్ప కథ ఇంకోటొచ్చేసి శ్రీకాళహస్తి పేరు ఎలా వచ్చింది తెలుసా శ్రీ అంటే ఇది
డే చప్పండి
శ్రీ అంటే సాలీడు కాళ అంటే పాము హస్ తి అంటే ఏనుగు ఒకసారి సాలీడు పురుగు వచ్చి పూ అంటే శివుడికి పూ అంటే గూడు కడతా ఉంటది గూడు కడు తా ఉంటది కదా తర్వాత వచ్చేసి ఆ గూడునంతా చెరిపేసి పామొచ్చేసి నాగు ఫణి నాగుపాము లొసై నాగుపామొ చ్చేసి మణి బెడు తది మణిలు అంటే నాగమణి తండవమాడి పెడుతది మళ్ళీ అవన్నీ తీసేసి ఏనుగొచ్చి పుష్పాలు పెడతది ఆ పుష్పాలు పెట్టేసి అప్పుడు ఒక నువ్వన్ టే నువ్వు ఆ నేను పెట్టింది నువ్వు తీసేస్తున్నావు నేను పెట్టింది నువ్వు తీసేస్తున్నావు అని ఆ ముగురు కొట్లాడుకొని ఒకరికి ఒక అంటే దేవుడి మీద ప్రేమతో అట్లా కొట్లాడుకుంటూ ఉండి అన్ మూడు చనిపోతాయి అప్పుడు శివయ్ ఆ అట్లా చనిపోయే మూమెంట్ లో శివుడే వస్తాడు శివుడు వచ్చేసి అవి ఆ వాటిలో లీనం చేస్ ఉంట
అందుకా నేనొచ్చి నా
ఏ అది పక్కన పెట్టుకుని కూచున్నావ్ అన్ని కాయలు కాదది వే మ వాటర్ యాపిల్ పండు ఉసిరికాయలు కాదయ ఇది రెసిపీ చేస్తారంట హలో అండి